హలో
వినిపిస్తుందా అక్క వాయిసు
ఆ వినిపిస్తాంది ఆ బాగున్నా మీరు బాగున్నారా
అకా తిన్నారా
ఆ తిన్నాం మీరు తిన్నారా
ఆ తిన్నామక్క
ఆ మే మా పప్పు ముద్దా ఆ మీరు పొద్దున చపాతి
ఊహు మేము ఇప్పుడు రైసు పప్పు ఉమ్ ఉ ప్రొద్దున ఇడ్లీ చట్నీ ఆ ఔనక్క
ఆ అందరు బాగున్నారా ఇంట్లో ఆఆ వినిపిస్తుంది
ఆ సౌండ్స్ ఏం లేవు కదా అక్క
ఆహా లేదు లేదు లేదు
ఉమ్ ఏం చేస్తున్నారు మీరు
ఏం చేయల ఊరికే ఉన్నాను ఖాళీగా
అవునా ఇంటి దగ్గరేనా అక్క ఏదైనా పని చేస్తారా అవునా మేమూ ఇంటి దగ్గరే అక్క
ఉమ్ లేదు లేదు బాబు ఉన్నాడు నాకు కో ఏం లేదు ఇంట్లోనే
అవునా ఉమ్ పండుగలు ఇవన్నీ ఏవి బాగా చేస్తారక్క మీకల్లా
ఆ అన్ని బా చేస్తారు
అంటే మెయిన్ ఉగాది ఇట్లా ఉంటాయి కదా
అదే వినాయక చవితి బాగా చేస్తారు
అవునా దసరా ఇవి నవరాత్రులు అట్లాంటివి చేయరా అక్కా
చేస్తారు అమ్మవారినీ అదే విగ్రహాన్ని కూర్చోబెడతారు
అంటే నవరాత్రులన్నీ చేస్తారు కదా తొమ్మిది రోజులు అలంకరణ
ఆ ఆ చేస్తారు చేస్తారు ఆ చేస్తారు మీరు బాగా చేసుకుంటారా ఫెస్ట్ వల్స్ అన్ని
ఆ బాగా చేసుకుంటాం అక్క మా సైడ్ ఎక్కువ ఉగాదీను
ఆ
ఇవి దీపావళి బాగా చేసుకుంటారు అక్క మాకైతే దీపావళే మెయిను
ఉమ్ మాత్ మహ్ మాత్ మెయిన్ అనేది ఏం లేదు కానీ ఇట్ సైడ్ మాదీ కొంచెం సిటీ అనమాట్ ా బా ఆఆ ఆ
ఆహా
అ ఎక్కువ తక్కువే
మా సైడ్ అయితే మాకైతే దీపావలే మెయిను నోములు ఉంటాయా మాకి ఆ పండుగ రోజు అవి బాగా చేసుకుంటాం దీపావళి పండుగ అవునా అంటే సంక్రాంతి ఇట్లాంటివి కూడా బాగా చేసుకుంటారా
ఆ ఆ బాగా చేస్తాం ఇంట్లో వరకే బాగా చేసుకుంటాం
అంటే గుళ్ళకి అట్ల పోరా
ఆ పోతాం పోతాం
ఈ మధ్యలో జర్నీలు ఏం చేయలేదా అక్క తిరుపతి ఇట్లాంటి దాంలకు
ఆహా లేదు లేదు ఏం చేయలేదు
పోలేదా అక్క
ఆ వెళ్ళాం చాలా సార్లు వెళ్నాం
ఆ అక్కడ బాగ ఫుల్ రషష్గా ఉంటంది అది కదా
అవును ఈ మధ్య రష్గా ఉందంట బాగా ఎ
ఇంగ్ ఇప్పుడు అంతలో పిల్లలకు సెల్వల్ గద
అదే అదే హాలిడేస్ ఆ హాలిడేస్ కదా అదే అదే ఫార్టీటూ అవర్స్ అవుతుందంట దర్శ
దర్శనాన్కా ఆ షెడ్లల్లో కేస్తే తరోప్
అదే అదే
తర్వాత ఒక్కొక్క షెడ్ ఒక షెడ్ ఒకొక్కసారి పంపిస్తారు మీరు పోయినప్ అప్పుడు కూడా అట్లేనా అక్క డైరెక్ట్ ఏమన్నా
లేదు లేదు అదే స్పెషల్ ఎంట్రీ టికెట్
అవునవును
ఆ అది తొందరగా అయిపోతాది
ఇట్లా ఫ్రీ దర్శనం ఎప్పుడు వెళ్ళలేదా
ఆహ లేదు ఎప్పుడు వెళ్ళాలే మేమా ఆ తా ట్రాన్స్పోర్ట్ అంతే బస్సు గాని ట్రైన్ గాని ఆ ఎప్పుడైనా కుదిరితే కారు అంతే ఆ
ఆ ఇంకేం అక్క చెప్పాలా ఆ బా వినిపిస్తందక్క క్లారిటీగా ఏం లేదక్క క్లారిటీ ఉంది నాద వినిపిస్తుంది కదా క్లారిటీగా
ఆహ్ వినిపిస్త
ఆ కఫీ తాగినరక్క
లేదు ఇంకా ఇంకా తాగలేదు ఆ పని అయిపోగొట్టుకొని తాగుదామ అని ఇంకోరిక అయి ఇప్పుడే జ జస్ ఒక వన్ అవర్ అయింది అంతే తిన్నాను లేట్ గా తిన్నాను అందుకు ఇంగేం తాగలేదు
అవునా
ఆ నేనా ఈరోజు సాట్ సటర్డే కదా ఈ రోజు వరక ఎక్కువ ఇంట్లో ఆ ఆ ఆ మకి సాటర్డే సాటర్డే కలిసాము పెట్టుకోవాలా
అంటే మార్నింగే చేసేస్తారా ఇక్క పూజ
ఆ క్లీనింగ్ అం అంత ఇంకా పొద్దున్న నుంచి చేస్తూనే ఉన్నానా కొద్దిసేపు రిలాక్స్ అవుదామని కూర్చున్నాను
క్లీనింగ్ అంతా ఈ రోజే చేస్తారా అక్క ముందే
ఇంక్ లేదు లేదు ముందే చేసుకోను అద ఏదో ఇదిగా ఉంటది
ఆ
ఆ క్లీన్ గా ఉంటే బాగా ప్రశాంతంగా ఉంటది పూజ చేసుకుంటే ఆ ఎక్కువగా ఆ ఈ రోజే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ త అంతే మొత్తం ఈరోోజే ఆ ఈ సాటర్డే ఒకటే కదా లేదు నేను ఒక్కటే చేసుకుంటాను ఆహ్ ఇంట్లో హెల్ప్ చేస్తారు ఎప్పుడన్నా ఒకసారి అం
అవునా పూజ మీరే చేస్తారా అక్క
ఆ చేస్తాను ఎప్పుడన్న ఒకసారి మా హస్బెండ్ చేస్తారు
అవునా
పని ఉన్నప్పుడు నేనే చెస్
ఆ నైట్కి ఏం చేస్తారు వంట
నైట్కిి ఈ రోజు ఇంగ ఏం డిసైడ్ కాలేదు ఉప్మా చేదా ద్దామా అనుకున్నాను.
అంటే కొంతమంది
చపాతి ఆ చపాతీలయితే ఆ మేమైతే బ్రేక్ ఫాస్టే ఆ రైస్ తినం నైట్ టైమ్స్ ఇంగె ఇప్పుడు మిగిలిపోతేనే ఇంగ తప్పనిసరిగా మిగిలిపోతే ఆఫ్టర్నూన్ ఎక్కువ అయిపోయింటంది కదా
అవునువును
సరిగ్గా ఎవరు తినకోకున్నప్పుడు ఇంగా దాన్ని ఏదో ఒకటి లెమన్ రైసో ఏ పులిహోరనో చేసేస్త
ఆ సండే టైమ్స్ నాన్ వెజ్ ఇట్లాంటివి తినారా
సండే టైమ్స్ తింటాం మేము నాన్ వెజ్ తక్కువయేమంటే
అవునా అంటే అస్సలే ఏం తినదా అక్క
ఆ నాన్ వెజ్ తినను నేను. చికెన్, మటన్ అస్సలు తినను నేను. ఆహా ఎగ్స్ ఒకటి తింటా
మీరైనా ఇంట్ల, మేము తింటాం అక్క, సాటర్డే సండే కంపల్సరీగ తెచ్చుకుంటాం
అవునఅవునులెండి ఆ తెస్తారు గాని సండే, ఆ కుకింగ్ వరకే అంతే గాని
అవునా, అంటే ఇప్పుడు తినడం లేదా ఏప్పు
చిన్నప్పుడు ఆ చిన్నప్పుడు తింటాంటే అంట ఏమో నాకు ఊహ తెలిసినప్పటినుంచి చ్చి ఆ తినడం లేదు అదే అదే అదే దాన్ని చూస్తేనే ఏదోలాగా అనిపిస్తుంది
మా అమ్మ గూడా అంతే తినదు, మేమై తే బా తింటామందర్ త్తము. ఉహు ఊరికనే అమ్మ చేసి తుంది.
అవునులేండి.
మేమే తింటాం.
ఆ
తిండాం సండే టైమ్స్ ఖచ్చితంగా తెచ్చుకుంటాము. క మధ్యలో కూడా తెచ్చుకుంటాం. సండే అయితే ఖచ్చితంగా మ త్తం తీసుకుంటాము.
ఆ మా ఇంట్లో మటన్ తక్కువే, డైజెస్ట్ కాదని తక్కువ తింటారు, ఎక్కువ చికెన్ కే ప్రిఫర్ చేస్తారన్నమా
అవునా
క్లౌడీగా ఉందా.
ఆ అవున్ అక్క మీకు
క్లౌడీ క్లౌడీగా ఉంది.
ఉ వర్షంపడింద.
ఆ టూ డేస్ బ్యాక్ వచ్చింది. వర్షము మీకు వచ్చ్ నిన్న నైట్ లేదు లేదు పల్లేదు.
మాకు నైట్ బాగబడింది. అంతకు ముందు త్రీ డేస్ బ్యాక్ బాగుబడింది.
నైట్ చిన్నగా లైట్ గా వచ్చాయ్. గాని త చిన్నగా వచ్చాయంతే చినుకులు చినుకులు మెరిచింది. ఇక్కడ కూడా మెరిసింది. ఉరిమింది కూడా అసల, ఏం ఒక చుక్కా కూడా వాటర్ లేదు. బయటకి వ జుస్ వర్షం వస్సాదేమో అని చెప్పి నేను క్లాక్స్ అన్ని ఆరేస్ ఇంటిదా బయ్ బట్టలన్ని అ తీసేస్ తీసేసి ఇంగ ఇట్లా మిషన్ కాబట్టి ఫాస్ట్గా ఇదైపోతుంది. అ అద్ ఇ ఇప్పుడు ఎసాను ఇంగ ఇప్పుడేసి ఇంట్లోకి వచ్చి కూర్చున్నాను. అపుడే క్లోడి క్లోడిగ అయిపెంద్. ఆ బట్టలు ఆరేసడప్పుడే ఆ కొంచెం క్లౌడీ క్లౌడీ అయిపోతది. బట్టలు ఎయనప్పుడు బలే ఎండగాస్సాది.
అంటే ఇవి మిషన్ లో కదా కోస్ సేప్ ఆరిన కూడా సరిపోతాయ్.
ఆ లే అదే అదే కొంచెం ఎండకు ఆర్దే కొంచెం ఏమన్నా బాక్టీరియా
ఆ మేము కూడా అట్లనే అక్క ఒక వన్ అవర్ అట్లా వేస్తామా కొద్సేపు బయట అవే మిషన్కే వేస్తాం మేము ప్రొద్దునే వేస్ తింటి నేను కూడా
అవునులేండి మీకు పొద్దున్నే అయిపోయింది నాది లేట్గా ఉంది
ఆ మావి కొన్నేనా నేను త్రీ డేస్ ఓ త ఒకసారి వేస్తాక్క బాబు ఒకటే ఒకసారి వేస్ తాను మావి ఒకసారి వేస్తా
హ్మ్ హు
ఏవన్నా కలర్ ఉంటే పక్కన దే పిండేస్త
అవునులేండి ఇంకా వైట్వి కలర్వి ఇంగ తప్పదు మనకి ఇంగ ఆ ఆ
మీరు అన్ని వాషింగ్ మెషీన్ కి ఎస్తారా అన్ని వాషింగ్ మెషీ షిన్గే ఏస్తారా అండి
అవునవును అన్ని వాషింగ్ మిషిన్ కే ఎస్తాను
అవునా మేము రీసెంట్ గానేక్క ఇంతకు ముందు లే కుండె వన్ వన్ వన్ మంత్ అయింది తీస్ పనుందా
వన్ మంతేనా ఆ మాది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏమో అనుకుంట
కంపెనీ ఏదక్క
మాదీ ఎల్జీ మీది మాది సెవెన్ కేజీస్
మాది సామ్ సంగ్ అక్క ఎయిట్ కేజీస్ది
ఎయిట్ కేజీస్ ఆ ఫ్రంట్ లోడా టాప్ లోడా అవునా మాది ఫ్రంటే మాది ఫ్రెంటే
ఫ్రెంట్ అయితేనే బట్టల్ బాగా
ఆ వాష్ అయితాయి ఆ అవున అవునవునవును అయినా దాంట్లో మోడ్స్ మోడ్స్ బా బాగా ఎక్కువ వస్తాయా ఫ్రంట్ కైతే ఆఎ అదీ చేంజ్ చేసుకోవచ్చు మనం క్లాత్స్ బట్టి
అవున అంటే మీరు ఏ దాంట్లో పెడతారు
నేనా మామూలు మిక్స్డ్ ఫ్యాబ్రిక్ లో వేస్తాను
అవునా మాదాన్ అంటే కొన్ని కొన్ని దాం లో
అవును కొన్ని కొన్ని దాంట్లో కొన్ని కొన్ని చాప్షన్స్ వే వేరే వేరే ఉన్నాయి కొన్ని కొన్ని దాంట్లో టెంపరేచర్ ఎక్కువ ఉంటాది కొన్ని కొన్ని దాంట్లో టెంపరేచర్ తక్కువ ఉంటాది ఆ తీసుకుంటది సిక్స్టీ డిగ్రీస్ స్
చానా హీట్ అయితుంది గద సిక్స్టీ డిగ్రీస్
అండ్ బాగా వాష్ అవుతాయి ఇంగ సిక్స్టీ డిగ్రీస్ అయితే
కి దానికి ఏమి ఇబ్బంది ఉండదు
ఆహా ఆహా ఆ హ హా గ్లాస్ కి దానికి ఇబ్బంది ఉండదు మామూలు డప్ టప్ క్లీనప్ అప్పుడు కూడా పెట్టిన చానా హీట్ వస్తది టప్ క్లీన్ నప్పుడు కూడా ఆ చానా వేడివాటర్ మేం మంత్లీ వైజ్ చేస్తాం అక్క
అవునా ఆహా అంటే ఏం పౌడర్ ఎం
అదే ఎల్జీదే పౌడర్ వస్తది అదే తీసుకుంటాం
అవునా మేము ఇంగా లేదు తీసుకోలేదు అక్క తీసుకోవాలా
రిపేర్ చేస్తారు కదా మిషన్ టెక్నీషియన్ వస్తారు కదా
అవును అవునక్క
వాళ్ళే రిఫర్ చేస్తారు
అవునా
ఆ వాళ్ళ దగ్గర తీసుకుంటే కోక కాస్ట్ టు మన దగ్గరిది ఆన్లైన్ ల తీసుకుంటే ఇంగో
ఆ ఎక్కువ పడతాయి బయటయితే
దగ్గర తీసుకుంటే థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్ల చెప్ ప్తరు ఆ మనం మనం ఆన్లైన్ లో అట్లా తీసుకుంటే తక్కువ
అవునా అక్క
ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేస్తది
అవునా సరే అక్క అయితే
ఆ బాయ్
ఆ ఉంటాను అక్క
ఆ బాయ్
అ